ఆ
హలో
వినోద్ జుడు తేలిగా ఆ వర్ సార్ ఫోన్ చెపిత్తా ఉండు
నేను వత్తనే ఇంకా కూడా ఫోన్ంకా అయిపోయిను కాలేజ
తరవా
బావు అతారండి రమ్మను ఏ చూప్ ప్రూఫ్ చూపిమను పోత హ్మ్
లేకపోతే ఒకసారి ఎట్ చెప్ విష్వేష్ నా వళ్ల కాదురా నేను కట్ ఓకే నన్ను వదిలేరా బాబాని ఫోన్ పెట్టేసి
తా చెప్పినా ఇప్పుడు వాళ్ళే వినిపి మళ్ళ ఫోన్ లు కొడతానే ఉంటరు స
మ్మ్ సరే వదిలేసెయ్ అయితే
తుంటే ఆ వాడు
అదేగా ఆసమసం వేసా వాడు తాయకుండ ఉండాల్సింది పోయేది ఛీ
అదే పోయి కట్టేసి ఇంకొదియాల్సింది అసలు ఆ సోదీ మ్మ్ ఇలా కానీ ఇంకా అయిపోయిందియి న చేయండి
ఇంకే
హ్మ్మ్
మ్మ్ వాడిక కు బక్గ్రౌండ్ అల న్ను ఉందా
సరే ఎవడైనా చేతాడు బ్యాక్గ్రౌండ్ ఏ
హ్మ్ ఏం లైట్కి భయమా మాకందుకే
ఎందుకే భయం బుచు
హ్మ్ ఎం కాదా సరే
హ్మ్ అవును నీదేగారా ప్రూఫ్ ఉందా ఫస్ట్ అసలా నేను ఏసా అని ప్రూఫ్ ఏది అంటునా
ఆ ఒకవేళ ఉంటే ఏం చేస్తావు
ఆ
ఉంటే ఏం చేస్తావ్
అపుడు సంగతి అపుడు వాడి దెగర లేదు వాడు ఎప్పుడో అస లో వన్ డే క పెట్టేశాడు డైరెక్ట్ గా డిసప్పరింగ్ హ్మ్ అందు నాకు నమ్మకం ఉంది హ్మ్ హ్మ్ హ్మ్
హ్మ్ ఓ నేను ఇందాక మామిడికాయ రసము ఉంటంది రసం వేయ
హ్మ్
ఫుల్ తిన్న ఓకే మామిడికి తెపులు వస్తున్నాయి ఎప్పుడు గ్యాస్ వచ్చినట్టు
ఏంది దాని మామీడికాయ ఒకటి తింటే ఏమైంది
ఫుల్ తింటే పడదు నాకు రాసాలు
అస్సలు నీకెంబడి అస్సలు నీకెంబడి దని
అన్నీ పడతాయి మామిడికాయ గుడ్డు తప్ప
హ్మ్
హ్మ్
హ్మ్ హ్మ్ ఇప్పుడు స్టార్ట్ అయి మాకు వాన
హ్మ్ హు మాకి ఆగి పెయ్ గంట అయింది చినుకులా పెద్దగా పడుతుందా
ఎద్దక బ
చినుకులు పడుతున్నా పెద్ద వర్షం ఇనపడుతుందా
పెద్దద ప
అర్చుకోకుండా ప్రశాంతంగా నిదానంగా మాట్లాడండి సరేనా వినిపించకపోతే నేను హ్మ్ నేను నాదా తప్పు కాదు కదా నా కాదు
హ్మ్ మరి ఎవరిది
హ్మ్ నెట్ ది
మా మావిడికాయ్ చూసా
మావిడికాయ్
మావిడికాయ్ కోసేద్దాం ఉప్పేద్దాం కారమేద్దాం తినవే అది
చూసా చూసా
బాంట
హ్మ్
అ ఆహ్
వాళ్ళయన్నీ బాంటాయ్ కదా
అన్నీ చూల్లా
హ్మ్ హు
హ్మ్
బట్లు ఏమన్నా ఉన్నాయా ఆ పైన తావాలా
ఉంటే కొంచెం తక్కువే బయట
హ్మ్
ఆ
ఆ చెప్పండి
హ్మ్
ఏంటి మాట్లాడపోవడానికి ఏం లేవు
తిన్నార
ఇప్పుడు మీరు స్టేడియం కెళ్ళి క్రికెట్ ఆడు తర
మీ వాయిస్ అసలు వినిపించట్లేదండి
అసలు ఎళ్ళకూడదు అనుకున్నా రష్యా బ్యాంకు ఈ రోజు
చ్చిన అనుకున్నారా
అవును అసలు స్టెడం ఎళ్ళి ఒక్క రోజు ఆడితే, రెండు రోజులు నాకు వొల్లు నొప్పులు.
నీకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా స్టేడియం లో
ఉన్నారు ఎందుకు లేరు, ఏ
అంటే ఎవరితో ఆడతారా అని డౌట్ వచ్చింది మ్మ్
పెద్ద అన్నయ వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఆడతాను
హ్మ్ హూ
ఇస్తారా వాళ్ళు నీకు బ్యాటింగ్
లేదు
ఆ
నిజంగా
ఆ అదే ఇస్తారా
ఆ వాళ్ళే ఇస్తారు, అడిగి మరి ఇస్తారు కానీ మనం బౌలింగ్ నేన్ కాదు బౌలింగ్ ఎయ్యనోళ్ళకేమో ఫస్ట్ బ్యాటింగ్ ఆడ్ ఆడ మారమంటారు, బౌలింగ్ ఏసే వాళ్నేమో లాస్ట్ బ్యా ఇంకా వచ్చేదాకా అంతే చక్కగా ప్రశాంతంగా
మ్మ్ హ్మ్
ఓపనర్ ఒక రెండు మూడు, రెండు మూడు బాల్లే ఆడే షాట్లా ఆడుతా వికేట్ క్యాచ్ పడతారు అయిపోయిద్ది
అయ్యా
మ్మ్ అ
అస్సల షార్ట్ లో ఆడుకుండా మ నల్లగాడుకో వచ్చుిక
నిన్న చె మల్లెగ నీథానంగ అది ఎనక్కటిప్ ఎనక్ టిప్పై కేేపర్కిచ్ అయింది నిదానంగా నిన్న ఆరుసింపుల్‌గ తీసారు మూడు నాలుగు ఓవర్లు ఆడాను నిన్న ఎప్పుడు ఫస్ట్ ఓవర్ లోనో సెకండ్ ఓవర్ లో నో కోత ఖచ్చితంగా నన కావాలని నిదానంగా చూసేసారు నేనున్నాయి వేరేన్నాయి నున్న మూడు వర్ లో నాలుగు ఓర్లాట నాలుగు ఓవల అవుట్యయిను
ఆహా
అ నిదాంగా ఆర్తోవ బాగా ఫస్ట్గా ఆర్తు బాగా ఉ అక్కడ అది డిఫెండింగ్ గ్రౌండ్ ఈ రోజు మ్యాచ్ స్టార్ట్ అయిది ఎయిట్ క అయిది ఎయిట్ దాటిది రోజు మరి ఫైనల్స్గా రోజు అందుకు ఉ
ఆ
ఉ సరే
ఆర్సి బీసర్ కూడా కప్పు కొడుతే బాగుండు
ఎంది వాడ్ సాఫ్ కోట్ కొత్తబ్యాంక్ కోటు
చూద్దాం చూద్దాం
రోజూ జెటి బౌలింగ్ ఏ మీ ఆశది పోసుకుని తినే లేదు వస్తార్ ఎల
ఆ చూస్తాారా
హుచూడ్ ను
చూడండి ప్రపంచం అంతా చూసిద్దండి మనమే కాదు మొత్తం ప్రపంచమే చూస్తది క్రికెట్ ని ఇ రోజు
మంచిదే కదా చూస్తే
ఆఓ
ఉ
ఈ రోజు రసం అస్తలు బాలేదండి మా ఇంట్లో చి ఎదుకున్న ఎంత రసము
ఏనా
మామూలు రసమే ఏ కొత్త చేదుగుంది అసలు తినబుద్ది కాల
అసలు మీ అమ్మ కి రాధ అండ్ చేయడం
మా మమ్మీ బాగానే వండిద్ది ఈసారి మరి బాగ వందల ఆ చేదుగ ఉంది ఇంక లేస్ కలుపుకోంది నా అన్నంలో నిన్న ఔషధలు ప్యాకెట్లు కొనుక్క్కకున్న చ
హలో మ్మ్ నైస్
మ్మ్
నైస్ అంట్నా
మ్మ్
అమ్
మ్మ్ ఏవండి
మ్మ్ మాట్లాడరు ఏంటండి
ఉ వారు ఏమి
మాట్లా డండి ఇ
ఏం ఇంక
మ్మ్ ఇంకా రేపు ఇంకేం మో నీ బడే వస్తూంటే నా బడే వర్షం ఫిలింగ్ వస్తుంది
అస్సలు నా బడే అన్నట్లే లేదు నాకై
మాకుంది మాకుంది
మ్మ్
మ్మ్ ఆలోచిస్తన్న తిరుమాలకి ఏం వేసుకోవాలి మ్యాచింగ్ ఆ నువ్వేం వేసుకుంట డిన్ని ఏ కలర్ లో ఇచ్చుకోవాలా ని ఒక జీన్సు ఓ టీ షర్ట్ కూడా తెచ్చుకుంటా చీ చీరా మార్చుకొని మనం రిటర్న్ అవేసుకొనొద్దం
మ్మ్
సరేనా
మరి ఇంటిక ఎట్ట వెళ్తావ్ నోరు మూసుకో ఇంటికివేల్లే బట్టలు వేసుకో పొద్దున్న ఏ అయితే వేసుకొస్తావ్ తావాయి మార్చుకుందు అర్థమైందా
ఎందుకు
ఈగ అదు యాక్టింగ్ అంటుంది కు బల్సిన ఇదిగుళి
అందుకని అలా అంటారు మళ్ళీ మీరు నన్ను జీన్స్లు ఎప్పుడు చూస్తారో
ఆహా పర్లే నేను చూడకపోయినా పర్లేదు లే
ఎందుకండి అట్లా అంటారు
అసలా నాకు మండింది నిన్నా
నే బా రెడి అయితే మరి చూడ్లేరుకద్ నన్ను కుల్ కదా మీకు మీకన్నా బాగుంటా అని మ్మ్ మ తెలుసండీ
ఆ సరే అండి మ్మ్
ఆ
మ్మ్
ఆ ఎంత సేపయింది
సరే మరి ఉంటానయితే
టను బాయ్ కట్ జేయండి